ఆ ఆ బాగున్నామండి వినిపిస్తుంది అండి
ఆ వినిపిస్తుందండి లేదండి మాదేని కూర్చున్నా మీరేం చేస్తున్నారంండి
మేము ఏం చేూస్తాలేండి ఖాళీని
చిన్న రడి ఆ తినండి ఇప్పుడే తిని కూర్చున్నా
రజ్ దోష
అ అమ్మ ఇడ్లీ సర రజు అ
ఇడ్లీట్లా వస్త సార అండి ఇడ్లీట్ వసారా అండి
నైట్ ఏ ఏమో అండి అంత ప్రసెస్ నాకు తెలీదు దోశ ఎట్లాస్త
ఆ తెలుస అండి
ఇ అండే మీ
ఆ నేనే చేస్తా అండి వంట తెలుగు మా ఇంట్లో అప్పుడప్పుడు అంటే ఇంటికి వచ్చినప్పుడు చేయిస్తా లేకపోతే తే మా అమ్మగారే వండుకుూట్టరన మాటడైలీ
చేస్తారండి చెప్తారా మీకు
ఆ చెప్తాండి దోశలు ఎట్లా చేయాలంటే ముందే మనం బియ్యము ఇంకా చ మినుపగుండ్లు ఉంటాయి కదండి అవి రెండు కలిప్ పి నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నాక ఒక ఏడేఎనిమిది గంటల తర్వాత మిక్సీ పట్టుకొని అందులో కొంచెం అన్నమేషను కలుపుకోవచ్చు అనమాట టా మొత్తం మిక్సీ అయినాక నెక్స్ట్ రోజు ఉప్పుేసి దోశ లెక్క ప్లెయిన్ దోశ లెక్క వేసుకోవడమే అండి
నేనేనా అండి
ఆ అంటే మేము ఉల్లిగడ్డలు అట్లా ఇట్లా చల్లువుకుంటాం అనమాట క్యారెట్ తురుము ఇంకా అల్లం కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేస్తాము మస్తు ఉంటదండి ఇవన్నీ వేసుకొని తింటుంటే కారం
వంటలు బాగా జే స్తారా అండి మీరు
ఆ అంటే వచ్చఅన్డి బిర్యానీ అట్ ఇట్లా చిన్న చిన్నవి చేస్తా అనమాట అంత పెద్ద దవీ రావుగానీ
స్త ర అండి
ఆ చేసామండి మా ఇంట్లో ఎవరైనా అ తమ్మ అత్తయ వాళ్ అట అత్తమ్మ వాళ్ళు వస్తారు మా అమ్ మ్మ వాళ్ళు ఇంకా మా బాబాయ్ వాళ్ళు అందరు వచ్చినప్పుడు నేనే వండుతా అనమాట మా ఇంట్లో వాళ్ళ అన్నీ కూరగాయలు గోషిస్తారు నేనే వండుతా.
నా గుడా నేర్పిస్తారా అండి బిర్యానీ
అ అ చ్చే ఏముందండి మా ఇంటికి రండి నేర్పిస్తా
బిర్యానీ పెద్ద ప్రా సెస్ కదా అండి
ఆ అంటే ఒకళ్ళిద్దరూ కోషిస్ తున్టే అపోతదండి ఒకల్ ఉల్లిగడ్డలు కోయాలే ఒకళ్ పచ్చిమిరకాయలు కోయాలే ఒకల్ కోతిమీర గిల్లాలి ఒకలో పుదీనాని ఒక ఇద్దరు ముగ్గురికి పనులు చెప్పినం అనుకోండి తోందరగా అయిపోతదఅండి ఏముంది అ ఓ ఓకళ్ళు చేస్తే కచ్ తంగా లేట్ అయ్ తది ఇంట్లో అదే ముగ్గురు నలుగురు కలిపి జేసే మాత్రం బిర్యానీ తొందరగా అయ్తదండి ఎందుకు కాదు
ఇంటికి ఎప్పుడు వెళ్తున్నారండి మరి డి హస్టల్ కెప్పుడేలతరు హస్టల్ కెప్పుడేల్తరండి మరి
నే అండి పండగ ద్ పండగ కదండి ఇంట్లోనే ఉన్నా అనమాట్ టా
ఎట్లచేసుకుంటారండీ మీ దగ్గర
ఉమ్ ఆ మస్తు చేస్తరండి, ఫుల్లు చేస్తరండి. ఇక్కడ మీ దగ్గర జరుగుతుదా అండి.
ఆ జరుగుతదండి బాగుంటది మా దగ్గర కూడా
అవునా మా దగ్గరేమో ఇక్ ఇక్కడ ఒకలేమో తాళిబొట్టు అ అమ్మవారికి ఇయ్యాడము కొందరు ఏమో చెందాలు రాయడము అట్లా ఇస్తుంటరు కొందరు తలంబ్రాలు బంగారు పియ్య ఏమో ఉంటాయి అన్నమాట అవి చేపిస్తారు ఒక్కొక్కరు ఒకొక్క రకం తెచ్చి దేవుడికి సమర్పిస్తరు అవన్నీ కలిపి అయ్యగారు కళ్యాణం చేస్తాడునమాట
అవునా మా దగ్గర నైట్ బాగుంటదండి ఊరేగింపు చేస్తారు దేవుణ్ణి మొత్తం అది చాలా ఆ చాలా బాగుంటది మంచిగా
మాకేమో భోజనాలు పెడతారు ఐదు రోజులకు తొమ్మిది రోజులకి చాలా మంచిగ ఉంటది అనమాట తినే అస్తాం తిన్ ఇద్దము ఊరు వాళ్ళు కాకుండా పక్క ఊరోళ్ళు కూడా వచ్చి మరీ తింటరు అనమాట చాలా పెద్దది
ఉమ్
మీరు భద్రాచలం వెళ్ళి రాండి ఎప్పుడైనా? భద్రాచలం వెళ్లి రాండి? వెళ్దామ అని ఎప్పుడో అనుకుంట్ ఎల్లినమండి కానీ ఎల్లలే ఒకసారి పురుష్కరాలకి ఎళ్ళినము దగ్గర వరకు వెళ్ళినం గానీ మళ్ళా అక్కడేదో పెద్ పెద్ద ఆక్సిడెంట్ వల్ల ఫుల్ ట్రాఫిక్ ఉంది అన్న అటు ఐతే ఇగ మే ఎళ్ళిపో అంటే గుడి వెళ్ళాలలే ఇగ మొత్తం వచ్చేషినం వెనకాల్ కియా భద్రాచలం దగ్గర వరకు వెళ్ళినం గాని రాలే అండి అయి అంటే ఆ దేవుడి దర్శనం వద్దన్నాడు ఆయన ఇప్పుడు మేము రిటర్న్ వచ్చేసినాం
మళ్ళీ ఎల్థరా.?
ఆ వెళ్దాం ఆ వెళ్దాం అని అనుకుంటున్నా అండి అ నాకు ఒక ఉద్యోగం వచ్చినంక ఏ తిరుపతి, భద్రాచలం అట్ల ఇట్లా పోదాము అని మా నాన్నగారికి చెప్పినాన అనమాట
ఉమ్
అరుణాచలము, తిరుపతి వెళ్ళినాము అండి అక్కడ మొక్కుకున్నాం అనమాట ఇప్పుడు ఉద్యోగం వస్తే మళ్ళీ మీ దగ్గరకు వస్తాము అట్లు ఇట్లా అని మొక్కినమ్ మీరు ఎళ్తారా అండి?
ఆ వెళ్ళాలండి అంటే మా ఫ్రెండ్స్ తో వెళ్ళమని ప్లాన్ చేస్తున్నాం. కాకపోతే ఈ టైమ్ లో ఎల్ టె మళ్ళీ
ఎండ ఎండ కూడా ఫుల్ ఎండ అల్-అసలు మళ్ళీ శని ఆదివారాలలా అస్సలు వెల్ళొద్ దండి ఫుల్లు జనాలు ఉంటారు జాబ్ చేసే వాళ్ళు అందరు వచ్చేస్తారన్నమాట అక్కడ ఆ సరే అస్సలే కుదరదండి ఇక్కడ యాదగిరి గుట్టకే ఫుల్ రష్ ఉం ఉంటరండి శనివారం ఆదివారం
అంటే ఏ మండే ఇట్లా వెళ్తే బాగుం
ఆ అవునండి సోమవారం నుంచి శుక్లవారం వరికి పోవచ్చు అనమాట ఏం కాదు కొంచెం బెట్ అంటే రోజుల వాళకంటే ఆ రోజు తక్కువ ఉంటది
అప్పుడే ఇలా రండి ఇలా వస్తే రండి మీరు కూడా మీరు కూడా రండి కలి
ఆ పోదామండి మీర్ రండి మా దగ్గరికి ఇంకా మనం సమ్మక్క సారక్క జాతరకు కూడా పోదాంమండి మాకు కు ఒక వేరే వాళ్ళకి మోక్కు ఉందంట వాళ్ళు పోదామన్నారు మా కు
అండి వెళ్దామండి బాగుంటది
ఆ నె-నేను ఇప్పుడు ఎప్పుడు పోలేండి సమ్మక సారక్క జాత్ అందరు బెల్లం తెచ్చిస్తారు తినండి మంచిది అది ఒక ఆమె అయితే చీర కూడా కొనుక్కొచ్చిందండి మా ఇంట్లో మా అమ్మ వాళ్ళకి
అవునా బాగుంటదండి బెల్లంని బంగారం అని అంటరు ఇక్కడ సమ్మక్క జాతరలో ఉమ్ బాగుంటది ఇంకా ఆ వెళ్లినం అండి బాగుంటది ప్రతి ఇయర్ ఎళ్తాం అండి జాతర జరిగినా ప్రతి ఇయర్ ఎళ్తాం
అవునా అండి
అత్తి కంటే ఇంతక ముందు కంటె ఇప్పుడు ఇంకా బాగుందండి డెవలప్ మెంట్
ఉమ్ అవునవునండి అయితే మ మంచిగా ఆ రూమ్స్ ఉన్నాయి అంటే పడుకోవడానికి మరి ఆ సౌకర్యం ఉందా అండి అక్
ఆ ఉంటదండి పక్కక్క తెల్సిందే
దూరం ఆ ఇబ్బంది అదే గా ఎక్కడైనా ఇంగ ఉండాలన్నమాట అడ్జస్ట్ అయ్యి మనమే ఆ అవునండి
మ్ బాగుంటదండి అసలు ఇంకా వస్తూనే ఉన్నారు చాలా మంది ఎళ్తున్నారు ఇక్కడ కూడా జాతరకి
అవునవునండి ఇక్కడ కూడా చాలా మం అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఒక బస్సు కట్టుకొని మరీ పోయిరండి సమ్మక సారక్క జాతరకి అయితే అప్పుడు నేను ఎగ్జమ్స్ ఉండే అనమాట లెక్ పోతే నేను కూడా పోయేదాన్ని
ఎంత మండి ఖచ్చితంగా మనం ఇక్కడ లక్నవరం ఉంటది అటు పోతే ఇంకా మంచిగా ఉంటది దేవుడు కదండి పెద్ద బ్రిడ్జ్
ఆహా బ్రిడ్జా ఓకే వంతెన ఓకే నాకు తెలియదుండి ఏం సినిమా అండి చూడలే అండి
మూూపర్ ఉంటది సాయపల్లి డ్యాన్స్ ఉంటది కదా
అవునా అక్కడే చేసిరా అండి ఆ థ్యాంక్స్
అవునండి అక్కడే చేసిరు బాగుంటది బోటింగ్ ఉంటది మంచిగా ఉ చాలా బాగుంటయండి రామప్ప వెళ్ళిరా రామప్ప చూసిరా అండి
పువ్వులే అండి వేములవాడ రామప్ప ఈ సమ్మక సారక జాతర సైడ్ వెళ్ళాలే అనమాట ఎప్పుడు కావాలంటే మనం అందరం కలిసి వెళ్దాం మీ ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళం ఉ రెండు రోజులు అనుకొని వెళ్దాం మనం అంటే మీకు సెలవలు మా ఇంట్లో వాళ్ళకు సెలవలు చూసు కొని నేను మా అమ్మ నాన్నకు కూడా చెప్తా అనమాట
ఆ చెప్ప అ
మీరు తీసుకెళ్ళండి ఎందుకంటే మీకు తెలుసు కదా వా గుళ్ళన్నీ మా ఇంటి దగ్గర ఉన్న గుళ్ళని మేము తీసుకెళ్తాం ఒక వారం
ఆ ఓకే అండి అటుకసారి ఇటుొకసారి ట్రిప్ వేసుకొని వెళ్దాం ఓకే అండి ఖచ్చితంగా వెళ్ళాం వాటర్ ఫాల్స్ తెలుసా బొగతా అని అంటారు కదా
ఆ
పెద్ద ఉంటాయి బో
తెలివదండి నాకు
బాగుంటదండి చాలా బాగుంటా
అంటే మీ అటు సైడ్ నాకు తెలియదు అన్నమాట తెలి మళ్ళ వరంగల్ కూడా ఎప్పుడు పిల్లలే అండి అది వేయిస్తంభాల గుడి అవన్నీ
బద్రకాళి గుడి బాగుంటదండి వెళ్దామండి మనం ఈసారి
మ్ వెళ్దామండి వస్తా నేను
ఆ
నేనే గస్తా మా ఇంట్లో వాళ్ళు రానన్నా కూడా
మనమయినా ఎల్లం
ఆ మీకు వంటలు వన్ ట్టలు ఏమేమివచండి ఏమన్నా చిన్న చిన్న ఆ ఆ వెల్ వెళ్దాం మీకు ఏమైనా వంటలు చిన్న చిన్నవి వచ్చా అండి మరి
రాయేచ్చు
ఉమ్ పాళ్ళు పెట్టడం వేడి చేయడం చాయ్ పెట్టడం వ
మా అంటే మా స్నేహితులు ఒకళ్ళు ఉంటార అనమాట వాళ్ళకి గుద్దుడాకబెట్టడం అవే వచ్చు అన్నమాట పాలు మ్యాగీ చేసుకోవడం అయితే ఆమ్మకి నేను నేర్పించినా అనమాట కొన్ని కూరలు అవి ఇవి వండండి అని ఒకటి ఎల్పయా కారం చెప్పిన అట్లా చేయాలి ఇట్లా చేయాలి
మాకు తెలుసండి చాలా బాగు
ఎట్లా చేస్తారండి మీరు
నేను చెయనండి మమ్మీ నే చేస్తది వేడి వేడీ అన్నం అసలు ఉల్లిపాయ కారం కలుపుకొని తింటే మస్తుంటదండి కాంబినేషన్ అసలు
వింటేనే ఇట్లా అంటురు ఒకసారి మీరు ఎన్ని చూడండి ఎంత బాగుంటందో మీకే అనిపిస్తుంది అట్లా
బాగుంటదు అసలు
అవునవునండి నే నేను మా ఇంట్లో చేస్తాన అన్నమాట నేను ఒక కాలేజ్కి పోయేటప్పుడు మా ఇంట్లో ఏ పచ్చడా లేదు ఏం తీసుకపోవాలా అని ఆలోచించి అన్ని పప్పులు అవన్నీ వేసి ఫుల్ జేసేది అనమాట ఎలిపాయ కారంలోనే ఇంకా పప్పు ఉప్పులు మెత్తగావు రోజులైనా అట్లనే ఉంటాయన్నమాట
హా ఎట్లా చేస్తారండి అవి
ఆ నేను చే చె చెప్తా ఏముందండి నూనె పోయాలి ఆ నూనెలా కారం ఏయాలి ఆ మనం కార్ ఆ కార్ వద్దు. కారం ఫస్ట్ కాదు పప్పు గింజలు ఉంటాయి కదాండి జీలక రావాలు ఆ ఇ ఇంకా మినప గుండ్లు చాలా మినప గుండ్లు ఇంకా శనగపప్ప అవన్నీ వేసి వేయించాలి ఏంచిన దాంట్లో కొంచెం ఇంగువ వేయాలి ఇంగుమ వేస్తే అంట ఏ డైజెషన్ అట్ల ఇట్లా మంచిగా అయితది అనమాట తిన్న కూడా ఎల్లిపాయ కారం ఆమ్ మనం అది వేసుకున్నాక కొంచెం కిందికి దించుకోవాలి దించుకున్నాకనే కారం వేసి కలుపుకోవాలి కొంచెం పచ్చడిలాగా ముద్ద ముద్దగా ఉంటంది అన్నమాట ఎల్లిపాయలు దంచి అవి పొయ్యి మీదనే వేయాలి ఆ ఏష్ అవన్నీ ఇంగ కారం ఒక్కటి కిందకి దించినంక వేయాల అనమాట
అడుగుతున్నారు ఏంటి తర్వాత
సరే ఇట్లా మీ అమ్మ వాళ్ళకి చెప్పండి మస్తు ఉంటద అనమాట నేను మా స్నేహితులు అయితే ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతురు తెలుసా ఇప్పటికి ఐద ఆరు ఏళ్ల నుంచి నేను తీసుకెళ్తా ఇంటికి ఇంటికి కానించి అల్లా హాస్టల్ కి
అయితే ఖచ్చితంగా చేస్తా అండి మీరు
మీరు ఎల్లపాయ క మీరు ఎల్పాయకారం నార్మల్గా చేసుకుంటారు కదా అందులో పప్పులు వేసుకొని చెయ్యడి మరియు ఇంకా చిన్న చిన్న పిల్లలకయితే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు అన్నమాట పప్పులు అవి ఇవి ఉంటాయి మంచిగా కరకరా అంటాయి
నువ్వు చెప్పినట్టు
ఉ చెయ్యండి ఏముంది మీరు కూడా మీరైనా చేయండి మీ అమ్మ వాళ్ళకి చెప్పండి చెత్తారు కదా
అమ్మ వాళ్ళకి చెప్తా అండి
నాకు ఒక రెండు సంవత్సరాల నుంచి నేర్చుకున్నా అండి కరోనా కరోనా కాదు కరోనా తర్వాత ఒక రెండు సంవత్సరాల తర్వాత నేర్చుకున్నా నేనే వంటలు
ఒకే అండి మళ్ళీ చేస్తా నేను
ఒకే అండి